హయన్ని
హలో
హలో
హలో అ
హలో
హలో తబ బాగున్నావా
బాగున్నాక్క మీరు బాగున్నార అక్క
ఆ బాగున్నా నాన్న ఏం చేస్తున్నా అమ్మా బాగుందా
ఇ ఆ మమ్మీ సిక్క్కయిపోయి ఉన్నా అక్క నీ కూడా సిక్క అయిపోయి ఉన్నా
అదేంటి
ఈ పొల్యూషన్ వల్లక్క కోటర్కడ కొంచెం బాల ఆ అవునక్క హాస్టల్ కూడా వెళ్ళొచ్చాను ఇప్పుడే
స
సో దాని గురించి అ ఉన్నారు అంటే కడ డంప్ ఎడ ఒకటి ఉందిదాకా డస్ట్ సౌంటది అకా ఊక డస్ట్ పోతా ఉంది అసలు క్లోసి పెట్టినాం అయినా కూడా డస్ట్ వస్తానే ఉంది
అయ్యో
పిల్లడు ఒకడు ఆని కూడా ఎఫెక్ట్ అయింది బాగా
ఆ పుట్టినాం అక్క పెట్టినంత కూడా వస్తా చానాక్క వాటర్ ద ఇంకోటి మినరల్ వాటర్ తెచ్చుకున్నాం అక్క
ఆ
అందు టస్ట్ మొత్తం ఇదే ఉన్నది అంటే ఇక్కడ మొత్తం అదే కదక్క
అవును
దాని వల్ల ఇంక ఎక్కువ అైతుంది ఏం చేలో అర్థమయితలేదు షిఫ్ట్ అయిపోదామని చూస్తున్నాం కానీ మళ్ళా ఇక్కడ స్కూల్ అన్ని ఇక్కడే ఉన్నాయి కదా అక్క మీలా కష్టమయపోతది
అయి
ఇంకొటి కరెంట్ ఒకటి ఊగా పో పోతా ఉంది ఆ అంతే అక్క ఇది ఒక్కటే ప్రాబ్లమ్ ఎందుకంటే అక్క అవున అక్క ంపయాడు ఉందిక్క దానివల్లే ఎక్కువ అైతుంది అక్కడ ఇంకోటి అక్కడికి వెళ్ళ పోతు అవును
వా దే మ తకు
నిజంగా అక్క నిజం చెప్పిన అసలు
అసలు ఆ ఏరియా నుంచి కొంచెం దూరం రావచ్చు కదా తమ్డు
ఇక్కడ కష్టం కదక్క రెంట్ కూడా ఎక్కువ అయిపోయింది
అదే అదే లే గాని మరి దాని రెంట్ కోసం అ చూసుకుంటే మ హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది
అవునక్క కరెక్ట్ ఇంకోటి మస్కిటో కూడా ఎక్కువ ఉన్నాయి అక్క ఆల్ ఆవుట్ బెట్టిన వస్తానే ఉన్నాయ్
మనం ఎంత సెక్యూరుడ్ ఉన్నా గాని ఏరియాని బట్టి ఉంటది నానా ఇప్పుడు ఆ ఏరియాని యే అంతా అందులో సెట్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు ఒక్కరు కూడా లేరు ఆ ఏరియాలో మీరున్న ఏరియాలో ఆ అట్లా మరి అంతగానం సిక్ అయిపోయి మనం ఇప్పుడు ఆ పొల్యూషన్కి అలవాటు పడలేము అక్కడ నుంచి బయటికి రాలేము అంటే హెల్త్ పై ఇష్యూస్ వస్తాయి కదా
అవునక్క ఇంకోటి వాన పడ్డాది అనుకో అక్క ఇంకా కంపు కంపు అయితది అక్క వాటర్ ఎక్కువయిపోతది ఆ డస్ట్ కూడా ఏదో వెరైటీ డస్ట్ వస్తా ఉంటది
అబ్బా
మాస్క్ మాస్క్ పెట్టుకొని తిరగాలి అక్క ఇక్కడ
రోడ్డు మీద ఇల్లు కదా ఇంకా డస్ట్ ఉంటది
ఆ ఆ
అయ్యో
ఇంకోటి ఆ ఇంకా ఈ చెత్తాయి మొత్తం అన్న అక్కడే పెడతాం కదా అక్క వాళ్ళు ఎప్పుడో తీసుకు కావుతా ఉంట్రారు ఎప్పుడో ఒకసారు మేమే పడేద్దాంమన్నా కానీ ఎక్కడపడేయా దంగా
మళ్ళీ పొల్యూషన్ మళ్ళీ అది మనకి దగ్గర్లో పడిస్తే
ఉ అదొక బాధ ఎక్కడ పడేయాలో అర్థం కాదు ఎందుకంటే అందరు ఇల్లులో ఉన్నాయి కదా అక్క
దగ్గర దగ్గర ఇల్లులు ఉంటాయి కదా మళ్ళా అక్కడ
ఆ ఆ మళ్ళీ అందరూ ఆరుస్తా ఉండ్రి ఇక్కడెందుకు పడేసినావు ఇక్కడెందుకు పడేసినవ్ ఎవ్వరు చూస్తానే ఉంటా ఎందుకంటే పెట్టుకొని ఉంటారు కదక్క
ఉ
కాల్ వెళ్ళిపోతది ఇక్కడ ఎందుకు పడేసినావు అంటారు అ తెలిసిన వాళ్ళే మళ్ళా ఇక్కడ
అవును
అదే వచ్చిందిక్క బాధ
అయితే కొంచెం దాని డిస్టెన్స్ మెయిన్ జేన్ నాన కొంచం సెక్యూరిడ్ ఉండి ఇప్పుడు ఎట్లాగో హాలిడేస్ వస్తా న్నాయి పిల్లలకి
వెయిట్ చేస్తున్నాం అక్క కొంచెం దూరం తీసుకెళ్ళిపోతాం
హాలిడేస్ వచ్చిన తర్వాత
ఉ
ఆ ఉ
ఏమి లేదు అనిపిస్తుంది జలుబు ఒకటి దగ్గు ఓకటి వచ్చస్తుంది కదా వాటికి
ఉ ఊ కానీ ఆఫీస్ దగ్గర కదక్క అదొకటి చూసుకోవాల్సి వస్తుంది అక్క హలో అక్క ఆ హలో ఆ అక్క హ్మ్ హ్మ్ హ్మ్ ఎక్కడి నుంచి అన్నావ్ నువ్వు
అ
ఫైవ్ మినిట్స్ అయ్తుంది వల్ల అక్క అయితే హ్మ్ అవునక్క ఆహ